ఆ అ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు
నువ్వే చెప్పాలి షాపింగ్ వెళ్ళాలి అని అనుకుంటున్ననా ఏదో కొత్తగా ఏదో ఒక షాపింగ్ మాల్ పెట్టారట అక్కడికి వెళ్ళి చూడ ఎలా ఉంటంది ఏమిటో బస్కెళ్తను అ అవును కాని నేను ఒకటి చెప్పేది విను ఈ రోజు షాపింగ్ కి వెళ్ళి బట్ బట్టలు కొనాలి అందరికీ పిల్లలకి నా నాకు మా వారికి అందరికి తీసుకోవాలి అ తీసుకున్న తర్వాత అ ఇప్పుడు ఏదో ఆ ఒక డ్రెస్ కొంటే ఇంకొక డ్రస్ ఉచితంగా వస్తున్నాయట ఒక చీర కొ కొంటే ఇంకొక చీర ఉచితంగా వస్తున్నాయంట ఆ నీకు రేపు చెప్తాను అవి ఎతు ఉన్నాయి ఏంటి అనేది కొన్న తర్వాత చెప్తాను కాగాని నువ్వు కూడా ఆ తీసుకో చాలా చాలా చాలా బాగున్నాయట మా అక్క వాళ్ళు చెప్పారు నిన్న వెళ్ళ వెళ్ళారు అదే మా అక్క వాళ్ది కూడా ఇక్కడే అని చెప్పాను కదా మకు దగ్గర్లోనే ఆ నాకు ఆ సంబంధం కూడా తెచ్చింది అక్క వాళ్లే కాబట్టి నాది పెద్దక్క వాళ్ళ దగ్గర దగ్గరే అన్నమాట హౌస్ ఒక అర్ధ గంట పడుతుది వాళ్ళకి మకు
మమ్మీ పలిడ
కాబటి భూంది
అ కున కుంది కై కై
వెళ్ళి అదే కొన్నారట తీసుకున్నారట చెప్పింది
ఆ సరే అయితే వెళ్లి అన్న తర్వాత నాకు చెప్పు నేను కూడా తీసుకుంటాను ఆ బాగుంటే సరే వెళ్దాము అని నేను కూడా అనుకుంటున్నాను ఎలా ఉంటదో ఏంటో చూస్తాను ఏమో అబ్బా మా దగ్గర ఒక షాపింగ్ మాల్ ఉంది ఎక్కడికి వెళ్తే ఏమి సరిగా లేవు నాకు నచ్చలేదు నేను తీసుకోలేదు ఆ రోజు మా వారేమో తీసుకుంటా అని ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఏవి తీసుకోవట్లేదు ఏమైందిమా అని అడి అడిగారు అడిగితే నాక ఏవి నచ్చలేదు అని చెప్పాను ఇంకసారి లె మరి నచ్చకపోతే ఏం చేద్దామో సర ఏదో ఒకటి తీసుకో మామూలుగా నచ్చింది తీసుకో మళ్ళీ ఏదైనా షాపింగ్ మాల్ కొత్తది పెట్టారేమో చూద్దాం అక్కడికి వెళ్ళి చూద్దాము బాగుంటే అక్కడ తీసుకు ఎందుకులె మళ్ళీ ఒక రోజు వద్దాము అని చెప్పారు కాబట్టి సరే ఎందుకైనా మంచి వెళ్ళి తీసుకున్నాక నాకు ఫోన్ చేసి చెప్పు నేను కూడా ఆ కొంటాను బాగుంటే ఇంకా మా వారికి చెప్తాను వెళ తీసుకుంటాను
ఆ సరే మరి అవును మీరు వెళ్ళారటా అని చెప్ నువ్ గదా నువ్ కూడా ఇంతకు ముందు వెళ్ళిన షపింగ్ మాల్లో బాలేవా ఏ ఏమో బాగున్నాయేమో నువ్వు కొన్నావేమో అనుకుంటున్నా నేనే నిన్ అడుగుదాము అనుకుంటున్నాను కానీ కానీ నువ్వేమి చెప్పలేవు అనే ఆ మేమేమి వేరే షాపింగ్కి వెళ్దాంలే ఇంకా మా వారు ఏదో కొత్త షాపింగ్ మాల్ ఉంది అంటే సరే వెళ్ళి చూద్దాము అని మేం మేము వెళ్తున్నాము సరే ఆ వీలైతే చెప్పు నాకు బాగుంటే చెప్పు ఆ మేం కూడా తీసుకుంటాము ఇంకా నువ్ మేమే వెళ్ళి తీసుకున్నాక చెప్పు అంటున్నావు కదా నువ్వే సరే చూస్తాం ఇంకా ఇప్పుడు మీరు వెళ్ళరు షాపింగ్ మాల్లో ఇప్పుడు ఏమన్నా కొత్తగా వచ్చాయ మేము అటు కూడా ఒకసారి వెళ్తాము అటు కూడా వెళ్ళి ఏమిటి మరి పిల్లలు ఏం చేస్తున్నారు ఆ ఏంది పిల్లల ఏం చెస్
కయిక ఒకడేమో పడుకున్నాడు ఇంకొకడేమో టీవీ చూస్తున్నాడు స్కూల్ ఏమో స్టార్ట్ అయింది పంపించాలి ఆ ఇంకా స్కూల్ కి వెళ్ళను అని అం టున్నాడు కానీ పంపించాలి పంపిస్తాను రేపటి నుంచి స్కూల్ కి పం పంపించాలి అనుకుంటున్నారు ఇంకా రేపు అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా పెద్ద రిస్క్ అయితే ఏం ఉండదు కదా ఈడ తో చిన్నోడు ఒక్కడు ఉంటాడు ఇగ ఆ వాడు ఒక్కడె మంచిగా ఆడుకుంటాడు ఇద్దరు ఉంటే కొట్టుకుంటూ ఉం టారు ఫోనే చేయబిడ్డీ హేన్నో